అవును హలో హాయ్ బావున్నావా?
బావున్నావా?
బావున్నా
ఏం జేస్త నేన ఇప్పుడే తిన్నా నువ్ తిన్నావా? ఏం కర్రీ ఏం స్పెషల్ ఈ రోజు?
ఈరోజా టమాటా పచ్చడి. రోటి పచ్చడి ఆ ఆ నేనే గీసా
ఉహు మేమ టమాటో ప ప్పు ఉమ్ ఏం జేస్తూన్నావు మరి?
టీవీ చూస్తున్నా.
ఏం చూస్తున్నావు టీవీలో?
లో మంచి మూవీ వస్తుంది, హర్రర్ మూవీ చూస్తున్నా.
మీక్ హర్రర్ మూవీస్ అంటే ఇష్ట
అవును చాలా ఇష్టం అంటే భయమయితది కానీ చూడాలనిపిస్తది. హర్ కాంచన
కాంచన నా?
మ్ చూసినవా నువ్వు?
ఆ చూశిన బావుంటది కాని, భయం అయితది.
మ్ అవును భయం అయితది. చూసినం వన్, టూ చూశనావా?
ఆ చూష్ణ కామెడి మూవిస్ చూడవా ఓన్లీ హరర్ మూవీస్ ఎనా
అంటే కామెడీ మూవీస్ కూడా చూస్తా కానీ, హర్రర్ అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఏది ఉంటే అట్లా చూడవి చూడాలనిపిస్తది బాగా.
ఉహుమ్ కామెడి ఫ్యామిలీ కామెడీ ఫ్యామిలీ ఇవి ఉంటాయి కదా అవి చూడబుద్ది అయితది.
ఉహుమ్
కొన్ని ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా. అవి టీవీలో వేస్తే అది ఇంకా ఎన్నిసార్లు చూశినా కూడా బోర్గొట్టది చూడాలని
అవును చాలా సినిమాలేస్ వస్తారు ఊకే ఈ ఆడవారు మాటలకి అర్దాలే వేరైతే ఊకె వస్తది. కాద వచ్చినప్పుడు కూడా అసలు బోరే కొట్టదు అసలు ఆ సినిమా.
మంచిగా అనిపిస్తది ఏం బోర్ అనిపియదు అం
ఉమ్ మలే తర్వాత చూసి ఉంటాం మనం కానీ మళ్ళీ నెక్స్ట్ ఏమైతది, ఏమైతది అని అనిపిస్తది.
మళ్ళీ కొత్తలెక్కనే అనిపిస్తది మనకి తెలిసినా కూడా
మ్ అవును ఆ మూవి సంతోషం వసన వ గంటానా బాగుంటాయి మూవీస్ అన్ని మ్
మంచిగ ఉంటాయి, సాంగ్స్ గూడ మంచి ఉంటాయి, సి మూవీ గూడ బావుంటాది.
ఆ మనమ్ ఎన్ని సార్లు చూస్నా గూడ ఆ సీరియల్ గూడ మా మమ్మీ చూస్ స్తది గ మామ్ మేమ్ గూడ జుస్తాం ఇగ
ఏ ఛానల్ చూస్తారు ఎక్కువగా
మ స్టార్ మా చూస్తాం మీరు చూస్తారా
ఆ మేము గూడ మా టీవే ఎక్కువ జీతెలుగు ఈ టీవీ తక్కువ
హ్మ్ మేము గూడ మా టీవీ చూస్తామ్ ఏ సీరియల్ ఎక్కువ చూస్తారు
ఆ సెవెన్ థర్టీకి వొస్తది గదా ఏదో దాని పేరు నాకు తెల్వదు గాని
ఇల్లు ఇల్లాలు పిల్లలు అదేనా చూస్ అంటే ఇగ మేము సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తాం చూడడం మమ్మీ చూస్ సదిగా మేము చూస్తాం ఇగ అంటే అన్నీ అన్నెమ్ చుడం వచ్చినాయి అన్ని గాని ఒక త్రీ ఫోర్ చూస్తాం అట్లా బాగ అనిపిచ్చినాయ్
ఆహా మేమ్ గూడ చూస్తాం సెవెన్ తర్ట్ టీ నుండి చూస్తే మళ్ళీ మా డాడీ నైన్ ఓ క్లాక్కిి న్యూస్ పెట్టమంటడు ఇగ తర్వాత మళ్ళా ప్రోగ్రామ్లు వొస్తాయి అవి చూసుకుంటూ ఉంటాం ఇగ ఒక టెన్ వరకు
అవున్ నా నాగూడ ప్రోగ్రాంలు గూడ బాగ్ ఇష్టం సండేస్ వస్తే ఎక్కువ మూవీస్ ప్రోగ్రామ్స్ చూడడం ఇష్టం అనిపిస్తాది సాంగ్స్ గూడ అస్ తే గదా సండే సండే ప్రోగ్రామ్స్ లో బాగనిపిస్తది లైవ్ సాంగ్స్ పాడతారు గదా వాళ్ళు
ఇపుడు ఫెస్టివల్స్ వొస్తే ఆ ప్రోగ్రామ్స్ వొస్తాయి కి సంక్రాంతికి అవి బావుంటాయి
ఉమ్ బాగుంటాయి గానీ మనం టైమ్ వేస్ట్ చేసుకోవడమే వాళ్ళు
థియేటర్ కి థియేటర్ కి వెళ్ళి ఏం సినిమా చూసావు లాస్ట్ టైం
లాస్ట్ టైం అంటే ఏమో గుర్తులేదు చాన ఇయర్స్ అవుతుంది
వెళ్ళ
ఆ ఖుషి సినిమా చూసినా ఆ ఇది దేవరకొండ
ఆ అదే లాస్
అదే లాస్ట్ చూడలేదు ఇంకా అసలు ఎప్పుడు అంత మరి ఇప్పుడు మూవీ థియేటర్ లో వెళ్ళి అంత రేట్లు గూడ ఎక్కువ అయిపోయినాయి ఒక మన ఒక్కదానికి థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూసి ఇగ మన లెవ్ మన మన ఇంటర్వ్యూ ఇంటర్వేల్ అయితే మళ్ళీ ఏమైనా కోనాలనిపిస్తాది ఓ దానిక్ కి చిప్స్ ఒక చిప్స్ ఇక్కడ షాప్లలో పది రూపాయలు అయితే అక్కడ యాభై రూపాయలు ఉంటది
మ్ అవున అయినా గూడ అవి మళ్ళ మంచిగ ఉండవు దాని క్వాల్టీ
బాగుండవు అవి ఇగ అయినా గూడ దాంతే ఏం లెక్క గాదు గాని ఇగ వెళ్ళట్లేదు ఇగ చాలా ఇయర్స్ అవుతది అదే మూవీ లాస్ట్ అయిపోయింది మాకు
మీకు దగ్గర ఉంటదా థియేటర్లు మ్ హ్మ్ మరి ఎక్కువ జనాలు వస్తారా థియేటర్లకు
అయ్యా వొస్తారు ఇంకా అంటే ఫస్ట్ టై అప్పుడు మేము చిన్నగ ఉన్నప్పుడూ బాగా మంది ఉండేవాళ్ళ అసలు మూవీ థియేటర్లలో అసలు టికెట్స్ గూడ దొర
మొబైల్ ల్యాప్టాప్ లు లేకుండా కాబట్టి అప్పుడు బాగా మంది థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు
ఆ అసలు టికెట్స్ రూప్ దొరికేటిగ నేను మా ఫ్రెండ్స్ తోటి కాలేజ్ ఉన్నప్పుడూ వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు అయితే అప్పుడు జోక్ ఏంటిదం టి టెన్ రూపీస్ టికెట్ తీసుకోని చూసేవాళ్ళం అసలు బళ్లలేేసేవాళ్లు టెన్ రూపీస్ టికెట్ కి టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి హ ఆ బల్లలేస్తే ఇట్లా మెడలు మొత్తం నోచ్చేది మాకైతే అసలు చూసి చూసి ఇట్లా
అప్పుడంతమంది వెళ్ళేవాళ్ళు కాబట్టి అన్ని హౌస్ ఫుల్ అయి పోయేది మొత్తం రెండే బాల్కనీ అవి ఇవి
బల్కనిలో కూర్చోవాలంటే అప్పుడే హండ్రెడ్ టూ హండ్రెడ్ అప్పుడు అట్లా ఉండేది ఇగ ఇప్పుడయితే ఇగ చె
ఇప్పుడు నార్మల్ టికెట్కే టూ హండ్రెడ్ అయింది ఈచ్ పర్సన్ కి
హుం అదే అయన ఇగ ఇప్పుడు ఎక్కువ మందేళ్ళట్లేదు కదా అట్లా కూడా ఆ రీజన్ బట్టి కూడా రేట్లు
హుమ్ ఇగ ఏవ్వరు వెల్తరిగ థియేటర్ ఎప్పుడన్నా ఫ్యామిలీసూ అట్లా కలిసినప్పుడు అనుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక్సారి వెళ్తారు గని ఇక్కడ హైదరాబాద్ ఆటో మల్టీప్లెక్స్ లో ఎళ్తారు కానీ ఇక్కడ లోకల్ లో అయితే ఇగఎవ్వరు వెళ్లడం లేదు
అవును ఇప్పుడు అన్ని రీ రిలీజ్ చేస్తుండ్రు కదా వా టి కూడా ఇగ ఫ్యాన్స్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు మాత్రమే ఎళ్తురు
ల్స్ పెడుతున్నారు అట్లా కాని ఇక్కడ మనకు లోకల్ అంతా నడివయ్ గాని అటు బాగా నడుస్తాయి
మూవి ఎలిండ్రు లాస్ట్
ఉమ్ నేను దేవర
దేవరానా అవ్ను నేను ఆ అవ్నవును విన్నాను టీవీలో చూసా నేను
తనను చూస్నావ నువ్ అది
ఉహ్మ్ టీవీలో చూసిన బానే ఉంది అంత మామ్మ మ్మి అయితే మొత్తం చీకట్ చీకటుంది ఏంది ఆ మూవ్ ఎంది అని అంటది ఎప్పుడు
ఏది ఆ మూవినా
ఆ అంటే మొత్తం వాళ్ళు చీకట్ల ఇట్లా తీస్తారు కదా సముద్రాలు అవి ఇవి అవే ఉంటాయ్ కదా మామమ్ మ్మీ అంటే ఫస్ట్ నుంచి చూడదు మధ్యగా పని చేస్తా ఉంటది వంట చేస్తది మధ్యలచ్చి చూస్తది నాకు ఏం అర్ధం అవ్వట్లేదు అసలే మూవీ ఏంది అది ఇదిని అంటది ఇగ మా మమ్మీ
అవున
ఇగ వాళ్ళకి అర్థం కాదు కదా మనకు మనకంటే కొంచెం సగం మధ్యల్నుంచి చూసిన ఇక్కడ చూసిన కొంచెం ఐడియా ఉంటే అర్దంమైపోతది అది కాని వాళ్ళకట్లా కొంచెం ఇగ ఫస్ట్ నుంచి చూస్తనే లకు అర్థంమయితది సీరియల్ గా చూస్తే మీకే ఎ హీరో అంటే ఇష్టం
హలో
హలో
వినబడడం లేదు
ఆ మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటున్నా ఎవర్ డ్యాన్స్ ఇష్టం
అట్లేవ్వరు అంటే ఇష్టం అని ఏం లేదు కానీ ఏ మూవీ చూస్తే వాళ్ళే ఇష్టం అంటే ఎవరు మంచిగా చేస్తే ఆ మూవీకి అప్పుడు అరే ఈయ ఈయన ఆ ఆ మూవికప్పుడు అరె ఇన మంచిగా ఉన్నాడు అనిపిస్తది మళ్ళ వేరే మూవీస్ చూస్త ఆయన మంచిగా అనిపించింది మం మంచిగున్నడనిపిస్తది
అవునా నాకైతే సూర్య అంటే బాగిష్టం
అవునా ఆయన మూవీస్ అన్ని చూశ్నవా
అన్నిగ అన్ని అంటే చూశ్ననా కొన్ని పాత మూవీస్ చూడలేగాని ఇక చానా వరకు చూసిన మూవీ మూవీస్ సూర్య జ్యోతిక వారిద్దరి పేరిష్టం వాళ్ళు ఇద్దరు ఇష్టం ఇంకా నాకు వాళ్ళ జోడి బాగుంటది కదా
అవును బాగుంటది
ఉహ్ చానా సాంగ్స్ అవన్నీ బాగుంటాయి అసలు మెలోడీ సాంగ్స్ అవివి
బావుంటై ఓల్డ్ సాంగ్స్ అన్నా గుడా ఇప్పుడ్ మంచిగా అనిపిస్తది అవి విన్
ఔను అతనిదేవ్ ఒక మూవీ ఉంది గదా సూర్య సన్నఫ్ క్రిష్ణా మూవీ సాంగ్స్ ఐతే చాన బాగుంటై
ఆ
విన్నరా మిరూ
అ విన్న నేన్ గుడా మొన్ననే ఇట్లా రీల్స్ యూస్తే రీల్స్ లల్లా ఇప్పుడు పాత సాంగ్స్ అత్తే అట్లా నాక్దెల్స్తై గనీ లేదంటే ఫస్ట్ అవ్వియా మూవీయా అని నాకట్లా దెలవది
ఔనా
ఉమ్ ఇంకా ఏం జూస్తరు కార్టూన్లో ఇవి జూస్త్
ఆ ఔను నక్కార్టుంలంటే గుడా చానా ఇష్టం టామెంజేరి మిస్టర్ బీన్ నొచ్చేది గదా ఔను పింక్ ఒచ్చేదికా టామెంజేరీ ఆమ్
మిస్టర్ బీన్ ఐతే బావుంటది మస్త్ ఇష్టం మిస్ మిస్టర్ బీన్ అన్నేప్సోడ్స్ మంచ్ ఉండేటియు ఇప్పుడ్ కానీ ఏం అస్తలేవిప్పుడు
ఇప్పుదంతా వేరే ఐపోయింది ఇప్పుదంతా భీ భీమ్ ఒస్తదీ చీప్డూ చిన్న పిల్లలీ వేరే ఇంక అది ఎదొ కాక్రోజెస్ ఆ మోటుపట్లు అనీ
ఇంకవ్వేంది పోగోలో ఇట్లా గేమ్స్ ఆడేడ్ వాళ్ళిట్లా దాన్మీదకురకాలే దీన్నీదకుకాలే పడ్తరూ అవ్వి గేమ్స్ చ్చేద్ ఒక గేమ్ ఇంకా ఈ డిస్కవరీ ఛానల్ లయిన వోయి అంటి పాముల్ని తింటడు బల్లుల్ని దింటడు అక్కడ వోయ్ స్టే జేస్తడు అడవులల్లో అవ్ బన్చ్ అన్పి
ఔను బావున్పేచ్స్ వాళ్ళక్ వాటర్ గూడ దొరికేది గాదసలు
టర్ దొరకదు ఫుడ్ దొరకదు అలాంట్టైంలో ఎట్లా ఉండాలే ఏం జెయ్యాలే ఎట్లా ఇల్లులు గట్టుకోనుంటరు పొగ ఇట్లా నిప్పు రాజేస్తారు మంచిగుండేది ఐనది మంచిగుండేది డ్రాగేన్ టేల్స్ అని అచ్చేది
ఔను అదైతే మేమైతే చిన్నప్పుడు స్కూల్కెళ్ళేటప్పుడు చూసేవాళ్ళం అది ఇంకా ఒకటి ఒకటుంటది బాలియేమో అనీ ఇట్లా డ్రాయింగ్ ఏసేది పాప్పా అనీ అచ్చేది ఆ చ్చా అది గుడా బావుండేది అసలప్పుడు బావుంటయ్ అసలన్నీ ఇప్పుడంతా వేరే వేరే ఒస్తేనే అంతా ఏం బాలేేవిప్పుడు ఆ టామెన్జేరీ ర్రీ తీసేయనా చనిపోయిండంట గదా
ఔన్ మిస్టర్ బీన్ గూడ పాపం చనిపోయిండూ రీసెంట్ గనే పెద్ద మిస్టర్ బీన్ ఉంటాడ్ గదా ఐనే
ఆ ఔను ఇగ వాళ్ళందర్ చనిపోయిండ్రు అసల్ తీసేవల్ చని పెని బాస్తలే అవంతా కార్టూన్స్ గూడ ఇప్పుడ్ పిల్లలంతా టీవీలు ఏఐ అచ్చి తిన సరికీ ఏవేవో ఒక్క పండ్లై కూరగాయలు అవీ వనీ ఏదేదో పిసపిసగా ఒస్త్ స్తనయండి
ఉమ్ ఔను
అసల్ చూడాలనే అన్పించదావఅసలు లిటిల్ క్రిష్ణా చోటా భీమ్ ఇవోస్తాయ్ గదా
అవును సరే అండి మరి నేను ఉంటాను ఇగా నాకు కొంచెం పనుంది
ఆ సరే అండి బాయ్
ఉమ్ బాయ్